హలో అండి ఎలా ఉన్నారు
బాగున్నామండి మీర ఎలా ఉన్నారు
బాగున్నామండి ఏం చేస్తున్నారు
హలో
వినిపిస్తుందా అండి
హ ఇప్పుడు వినిపిస్తుందండి
ఉ ఏం చేస్తున్నండి ఎలా ఉన్నారు
బాగున్నామండి మీరేం చేస్తున్నారు తిన్నారా
ఇంకా లేదండి ఇప్పుడే భోచి భోజనం వండి పెట్టొచ్చాను చేయాలండి
చేయల వంటా
అవునవునండి ఆ వంట చేస్తా అండి బోన్ స్పెషల్ అంటే ఏము ఉండదండి నార్మల్ గానే ఆల్రెడీ చేసేసామండి భోజనం చపాతి చేసేసాం
ఏం స్పెషల్ చేశారు
స్పెషల్ ఏం లేదు నార్మల్గా అండి చపాతి పప్పు
ఆహా ఓకే
కొంచెం వెరైటీగా గులాబ్ జామున్ కూడా చేసుకున్నాం
అవునా ఓకే పండగ వస్తుంది కదా ఉగాది
అవునవునండి అందుకోసమే ఇల్లంతా కా ఊరికి ఇంకా వెళ్లేదండి వెళ్ళాలండి
అవునా ఓకే మంచిగా సెలబ్రేట్ చేసి తరా ఊర్లో పండుగలు మంచిగా జరుపుకుంటారా
హా అండి మంచి బాగానే జరుపుకుంటాం ఇంట్లో కుటుంబం అంతా కలిసి జరుపుకుంటాం
అకా
మీరు ఎప్పుడు వెళ్తున్నారు
ఆ వెళ్ళాలండి మేము అంటే ఇప్పుడు మా ఊర్లో ఏమ అంత మంచిగా జరుపుకోరండి అంటే అప్పుడు మంచిగా జరుపుకునే వాళ్ళు అంటే వస్తు వస్తు తూ పండుగలకి అంతగా ఏం జరుపుకోరున్నమాట అప్పుడైతే పండగ అంటే ఒక హ్యాపీనెస్ ఉండేది అంటే కొత్త బట్టలు అలాంటివి
నిజమండి కానీ మనకు ఉగాది అనేది మొట్టమొదటి పండుగ కదండి అందరూ చేసుకుంటారు మేబి అంతగా చేసుకోకపోవచ్చు కానీ మంచి ఇవన్న చేసుకుంటారండి
ఉ అప్పుడు అయితే మాకు ఉగాది అంటే మార్నింగ్ లేసి కొత్త బట్టలు వేసుకొని మంచిగా డేయి ఆ అంటే ఇది చేస్తాను ఉగాది పచ్చడి అనేసి
అవునవును ఇప్పుడుకి చేస్తార మీరు ఉగాది పచ్చడి
ఏంటండి
ఉగాది పచ్చడి ఇంట్లో ఇప్పటికీ చేస్తారాండి
ఆ వస్తుూ వస్తుూ అది కూడా తగ్గిపోతుంది చేస్తున్నాం ఇప్పటికైతే
ఉ మా ఇంట్లో ఆ చేస్తామండి ఉగాది పచ్చడి కూడా చేస్తాం
అవునా ఓకే మీకు ఇస్తమా ఉగాది పచ్చడి
అంతగా ఏమి ఇష్టం ఉండేదండి కానీ తింటానండి అంతే
అవునా ఉగాది పచ్చడి అంటే అన్ని మిక్స్ అయ్యి ఉంటాయి కదా తీపి కారం ఉప్పు పులుపు షడ్రుచులు అంటారు కదా
షడ్ రోజులు అంటే ఏడు రుచులా అండి
అవునండి
ఉమ్ ఏంట మిక్స్ అయి ఉంటాయి ఒగరు అవును తీపి కారం
ఉప్పు పులుపు ఒగరు
టో
ఇంకా రెండు ఉన్నాయండి చేదు
చేదు ఇంకోటి అండి
ఇంకొకటి ఏదో ఉందండి మేబి ఆరు ఆరు అనుకుంటా ఆరు ఏడు మేబి
ఏమో అండి నాకు అంత గా తెలియదు నాకంతగా తెలీదండి
మేబీ షడ్ రుచులు అంటే సెవెన్ సిక్స్ ఉంటాయి లేయితే అనుకుంటా
ఏమోండి ఇలాగే అన్ని మర్చిపోతూ ఉంటాం
ఆ ఆ అప్పుడే మంచిగా ఉండేవి ఎందుకంటే అప్పుడు మనకి ఫోన్స్ అలాంటివి ఏమి ఉండేవి కాదు కదా
అవునవునండి ఇప్పుడు ఆ
ఇప్పుడు అన్నీ ఫోన్స్ వచ్చేసి టెక్నాలజీ అంతా మారిపోయిందండి
అవునండి అన్నిఏ అన్నిటెక్నాలజీ చాలా పెరిగిపోతూ ఉందండి
అవును అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడుయితే ఉగాది పండగ అంటే మా ఊర్లో ఉయ్యాల లేసే వాళ్ళం చాలా మంది అంటే ఒక చెట్టు ఉండేది పెద్దది ఆ ఉయ్యాల వేసుకొని అక్కడ పాటలు పాడుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఇప్పుడైతే అస్సలు అలా ఆడే వాళ్లే లేరు ఎందుకంటే అన్ని
అందరూ ఫోన్ సే కాదండి అందరూ మనం ఏజ్ పెరిగే కొద్దీ అందరు ఒకరి నుంచి ఒక్కొక్కరు లే ఇంకొక ప్లేస్ కి మూవ్ అవ్వడం కాని ఇలా జరుగుతుంటుంది మనం కుదుర్నప్పుడు వాళ్లకు కుదరదు వాళ్ళకు కుదిరినప్పుడు మనకుదరదు
అవునండి
ఇలా అయిపోతా ఉంది మీరండి అంటే ఇల్లు అలా అన్ని కడుక్కుంటారా అండి పండక్కి
ఎంత అండి
తరా అండి మీరు
అవునండి ఆపు ఉగాది పండుగ అ తేనే మాకి ఎంత క్లీనింగ్ ఉంటది ఇల్లంతా
హూ
క్లీనింగ్ చేసేది నేనంత అమ్మకి హెల్ప్ చేయడము
హ
అలాంటివన్నీ మరి ఏవైనా వస్తువులన్నీ మేము అంటే దాచిపెట్టింటాం కదా అవేవైనా దొరికితే మళ్ళీ వాటిని చూసు
ఆనందపడి నిజమే నిజమాండి అప్పుడప్పుడు ఇల్లు కరిగినప్పుడు మాత్రమే మనకి ఏవేవో వస్తువులన్నీ కంటి
అవునా అమ్మనే దావి దాచిపెట్టు ఉంటుంది కదా అవన్నీ దొరికినప్పుడు మళ్ళీ వాటిని అందుకని కొద్దిసేపు చూసుకొని ఆనందపడేది
అవును అన్ని తుడ్చి మరి మళ్ళీ ఎత్తి పెట్టడం
ఆ అవున అంతే మరి ఇంకా షాపింగ్కి వెళ్ళడం మా అంత ఇల్లు క్లీన్ అయిపోయిన తర్వాత అమ్మ అప్పుడు షాపింగ్ పిలుచుకొని వెళ్లేేది బట్టలు మనకు కావల్సినవి స్టిక్కర్స్ అంట కమ్మలం ట అన్ని కొనిపెట్టేవాళ్ళు
అవునవును నిజమే ఇవన్నీ మంచిగా కొనుక్కొని పండక్ కి రేపు ఏం డ్రెస్ వేసుకోవాలి వీలైతే స్టిచ్చింగ్ చేసుకొని ఉమ్ ఐరన్ చేసుకొని
ఆ
ద్దున్నే లేచి స్నానం చేసి కొత్త డ్రెస్సు ఎప్పుడెప్పుడు ఎసుకుందామా అని
మ్ మళ్ళీ వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ త్ వాళ్ళు బట్టలు వేసుకునింటే వాళ్ళ బట్టలు చూసేది మావి బాగున్నాయి అనుకోవడము అలాంటివి
అవునవునండి
ఆ మళ్ళీ దేవస్థానానికి వెళ్ళే వాళ్ళం అంటే ఊర్లో ఏ దేవస్థానం ఉంటదో అన్ని దేవుళ ళ్ళకి వెళ్ళేసి వచ్చేవాళ్ళం
ఆ అదైతే నిజమేనండి
ఆ
మేము కూడా అంతే అండి పొద్దునే స్నానం చేసి రెడీ అయ్యి
ఉమ్
దేవుడికి మొక్కొని వస్తామండి
అవునండి అప్పుడే మంచిగా ఉండేది ఇప్పుడు వస్తూ వస్తూ ఏమి అం అంత మంచిగా ఉండట్లేదు అంటే పండగన్నా ఎక్సైట్మెంట్ కూడా ఉండదు
అవునవునండి అంతే ఆ అందరు అంటే అప్ అప్పుడంతా చిన్న పిల్లలు మనకి ఏమీ తెలియని అమాయకత్వం అప్పుడు ఏదైనా కొత్త వింత కొత్తగా కనిపించేది ఇప్పుడు కొంచెం అన్ని తెలిసినప్పుడు ఆ ఏముందిలే అన్నంత అంత ఫీల్ వస్తుందండి
అది ఇక్కడ నిజమే
ఉమ్ ఏంటో వినిపించట్లేదండి
ఏంటండి
ఏదో అన్నారు
ఆ ఏం అనలేదండి
ఉమ్ అయితే వెళ్తున్నారు ఫెస్టివల్ కి మీరు
అవునండి వెళ్ళాలి కదా అంటే ఇయర్కు ఒక్క రోజు వస్తది
అవునవునవునవును అంతేగాక
అది కూడా మనకి ఇప్పుడు కొత్త సంవత్సరం అంటే ఉగాదినే కదా తెలుగు వాళ్ళకి
అవునండి
అంటే అప్పుడు న్యూ ఇయర్ అని మనం జరుపుకుంటాం కానీ అది మనకి న్యూ ఇయర్ అనేది కొత్త సంవత్సరం మనక్కాదు అక్కడ వేరే ఇంగ్లీష్ వాళ్ళకి ఫారిన్ వాళ్ళకి న్యూ ఇయర్ మనకి ఉగాది అంటేనే కొత్త సంవ వసరం
నిజమే అండి ఉగాదినే మనకు కొత్త సంవత్సరం మనకి మొదటి పండుగ
అవును వసంత ఋతువు అని అంటారు
అవునవును వసంత ఋతువు అన్ని బాగుంటాయండి మీరు వెళ్ళండి ఇంటికి మనకి కాదు మనకు కన్నా రంజాన్ అని మనతో పాటు ముస్లిమ్స్ కూడా ఈ ఇప్పుడు పండగ ఉంటుంది
అవునవును వాళ్ళకు కూడా ఈ మంత్ లోనే
ఉమ్ వాళ్ళు దీని కోసం ముప్పై రోజులు రోజా ఉంటారండి పాపం
అవునవును థర్టీ డేస్ అనుకుంట కదా
అవునవునండి ఎంతో కష్టం అండి వాళ్ళకు పాపం
అవునండి
పొద్దున్న నుంచి రాత్రి వరకు చుక్క నీళ్లు అంతేగాక ఇంగిలి కూడా అ న గా అందరినీ మనం నిల్వు అన్నం తింటూ ఉంటే వాళ్ళు చూసి కూడా తట్టుకొని ఉండడం అంటే చాలా కష్టం
అవును ఇప్తారని అంటారు కదా దాన్ని ఇప్తారని కూడా అంటారు దేన్నో అంటారు మేబీ ఉపవాసం అనుకుంటా ఉపవాసాన్ని రోజా అంటారు కదా
ఆ రోజా రోజా అని చెప్తారండి వాళ్ళు
అవునవును ఇప్తారంటే మేబీ ఉపవాసం వదిలేసేదాన్నీ అనుకుంటా అంటే మనకలా తెలీదు కదా వాళ్ళ సంప్రదాయాల ఏమని
అవునవునండి తెలీదు కానీ ఇదయితే తెలుచండి అయితే రోజా ఉంటారు ని మాత్రం తెలుసు
అవును హాలిం తిన్నారా మీరు ఎ ఎప్పుడైనా అంటే రంజన్ ఈ మంత్ స్పెషల్ కదా అది హలీం
అవునవునండి కానీ అంతగా ఎప్పుడు ట్రై చేయలేదు కానీ అప్పుడెప్పుడో తిన్నట్లు గుర్తుంది నాకు అంతగా ఏం నచ్చలేదు కానీ అందరూ హలీం తిం ఈ రంజాన్ అంటేనే హలీం అలీం బిర్యానీ ఇవి రెండు గుర్తొస్తాయిండి ఎప్పుడెప్పుడు మన ఫ్రెండ్స్ మనకు తెచ్చిస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాం
హహహ అవునవును హహ అంటే మేబీ హలీం అంటే అది చికెన్ హలీం ఉంటది కదా వాళ్ అది తింటే వాళ్ళ కాకలి వేయదు ఎందుకంటే ఉపవాసం ఉంటారు కదా
అవునవునవునవును
క్కలి వేయదంట అందుకే మేబి అది స్పెషల్లీ మంత్ వల్లకి కి రంజాన్లో
ఆ నేను ఎలా విన్నా అంటే హలీం ఎంత ఎంత బేటిగా ఉన్నా కూడా అది త్వరగా చల్ రిపోతుందింటాండి సో ఇప్పుడు పొద్దు నుంచి రాత్ర వర ఉపాసం ఉండి తినే టయానికి అద చ్చేసి ఆ వేడి వేడిగా త్వరగా చేసుకు కొని ఆ వేడి వేడిగా ఉంటే తినలేముగా వెంటనే అదైతే చల్లగా ఉంటుందంట అందుకే వాళ్ళు హల్లీ మె దింటారంటండి వెంటనే చేసినా గుడా వెంటనే తంగ ట్రై చేయండి చాలా బాగుంటుందంటండి
ఒక్కసారిైన ట్రై చెయ్యాలి అంటే మనం ఎప్పుడు ట్రై చెయలేదు కదా
అవునవును నిజమే నిజమే
టేస్ట్ ఎలా ఉంటది అంటుంటారు అందరు మంచిగా ఉంటది బాగుంటది అనే
మ్
ఇంకేంటండి సంగతులు
ఇంకేం లేదండి
అవును సరే అండి బాగుడి మళ్ళీ కలుద్దాం
ఓకే అండి
ఆ బాయ్
బాయండి
హ్మ్